ఆ కషానా బాగున్నావా ఆ బాగున్నా ఎం చేస్తన్నావ్
ఏం చేయట్లే లక్కి
తిన్నావా ఏవన్నా హలో
నేను చెప్తా విను
ఆ
హలో
వినవాడట్లేవా వాయిస్ స్ట్రక్
నువ్ దూరం పో కేక్కు
ఆ ఆ ఈన్నే కారు పైనే కూస్తున్న
మ్మ్ ఏమైంది చెప్పనా ఆ ఉండు చెప్తా ఒక్క నిమిషం ఉమ్మ్ తిన్నావా అన్నం
ఇంకా తిన్లే తినాలే ఇంకా తిన్లే తినాలే మాదా ఇయ్యాల టమాటా ఎగ్గు
ఇంకా రేవంత్ రెడ్డి తెలుసా నీకు
తెలుసు
మ్మ్ ఎవరు రేవంత్ రెడ్డి
సీఎం
ఏ స్ట్రేట్ సిఎం
తెలంగాణ
తెలంగాణ మనది ఏ డిస్టిక్
అదే తెలంగాణ డిస్టక్ ఆ అదే మౌబాద్ డిస్టక్
ఇంతకు ముందు పాతది మనది ఎం డిస్టిక్ చెప్పు
మానుకోట
మన పాత డిస్టిక్ వరంగల్ మన కలెక్టర్ ఎవరో తెలుసా మన కలెక్టర్ ఎవరో తెలుసా
ప్రెసెంట్ ఆ
మ్మ్ ప్రెజెంటే
స్నేహానో ఏదో ఉంటది
ఉమ్మ్
స్నేహచు ఏకశిలా
ఇంట్రెస్ంగ్ందన్న మీ దాంట్లో ఐఐటీ నీట్ ఉందా
స్టాట్ చేస్తారు సిబిఎస్ఈ స్టేట్ లా
ఆహ మీకు కరెంట్ ఉంటందా మంచిగా కరెంట్ ఉంటందా మంచిగా గా
కరెంట్ ఆ
ఉమ్మ్ మి ఇంకా స్కూల్లా మ్మ్ మ్మ్
ఉమ్మ్ ఎట్లా మరి రోజు ఎట్లా పోతావ్ రోజా ఆటో ఆటో అన్నా సైకిల్ అన్నా
ఉమ్మా
ఉం అవునా డ్రాయింగ్ జేశ్నావియాల
ఇయ్యాల ఏం డ్రాయింగ్ ఎయ్లే పెయింటింగ్ ఎ ఏశ్న అయి పాతయె ఉన్నయి చూడాలె రేపు గీద్దాం అనుకుంటాను రేపు ఉగాది గదా రేప్ దీసి ఒక వీడియో బడత ఇన్స్టాగ్రామ్ లో బెట్టిన నెన్ వీడియోలు జూత్తాన్నవా
సుడ్లే హలో
లైక్ గొట్టు సరేనా మ్ చానం చానా వెట్టిన అ చానా పెయింటింగ్లే పెట్టినా మ్ ఇంకా
లైక్
మ్ కార్ కాడ గూసున్నవా
మ్
పొయినవా
ఆ ఏడికి
మన కాడ జియో మట్ ఉన్నదట పోయినావ మోర్ మార్కెట్ లెక్కనే జియో మార్ట్ ఆ దాంట్ల అవ్తల బజార్ లో వడ్డది మస్తున్నదట చాన సరుకుల్ దొర్
ఓ సారి బోవాలె
ఆన్లైన్లో పెడితే థర్టీ మినిట్స్లో తీసుకొస్తాలట ఏమైనా గనీ ఆడర్ బెడితె
ఇక్కడ ఓన్లీ మొబ్ అదే
మనమే బేదె అం అక్కడేమో జియో ఇన్స్టా మాట్లు ఉన్ టయ్ గద అక్కడ ఇక్కడ సేమ్ అట్లనే
ఏవొ అండి తెల్వదు ఆహా సూల్ల్ లే ఊహు ఏ పోయినవా నువ్వూ
పోలే జష్ఠ వీల్లే మెసేజ్ జేశిల్లు ఒచ్చింది ఇట్ల పోయి తిరిగి రా ఒకసారి మంచిగున్నది
ఎవడొ మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ల ఇన్స్టాగ్రామ్ లో మొబాయ్ల్ అనుకుంటా పెడతాండు ఎవడొ వీడియోలు
ఎవలు
మ్ బలె చాపలు కొంటవ
ఆ చాపలా అవి
ఆ ఒత్తాన ఆగు ఇంటికి ఒత్తాన
ఎలాగో ఆ